హలో
బావున్నావా అబ్బా
ఆ హాయ్ ఆ బావున్నా
హాయ్ బావున్నావా ఏం చేస్తానవ్ ఆ బాగున్నాం మేము అయిందా పని
ఆ ఏం లేదు ఈవినింగ్ ఇక ఊడ్చుకున్నా బోల్ దోముకున్నా చాయ్ పెట్టు నా ఆ పని అయింది వంట కావాలే బోళ్ళయినాయి ఊడ్చుడైంది
స్కూల్ కెలచిన్ న్రా మీ పిల్లలు ఏం చేస్తరు
ఆ ఏం లేదు ఇగా బయటికి ఎళ్ళిడ్రు
చదువుకొంటన్నారా ఇంకా జాబ్ వచ్చిందా
లేదు రాలే రాలే రాలే ఇప్పుడే ఎక్కడ
ఇంకా స్టడీ కాలేదేమో ఎక్కద హైదరాబాద్ లా చదువుతండా మీ చిన్న బాబు మా పిల్లలు కూడా ఇంకా చదువు స్టడీ కాలేదు చదువుకుంటరు
చదువుకుంటాన్ రా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయిని కూడా ఎసిండ్రా
ఆ ఇద్దరు అమ్మాయిలు కాలేజీల్
ఆ
హస్టల్ ఏం వంట చేసిన్ర్రు ఈరోజు చెప్ చెయ్యాలే ఇప్పుడు ఇగా స్టార్ట్ ఏంవంట చేసిండ్రు మధ్యాహ్నం
అయిందా పని మధ్యహ్న పొద్దున్నే ఇక
మధ్యాహ్నం నహీ స్కూల్కివెళ్ళొచిన మ్యారేజ్ ఉండే మ్యారేజ్కి వెళ్ళొచినా
మ్యారేజ్ ఉండేనా హమ్ మాక్ కూడా ఉండే మ్యారేజ్ కాని నేను వెళ్ళలేను ఇంగా మా అయన వెల్ళిండు ఆ
అ
మాక్ కూడా ఉండే
స్కూల్కి వెళ్ళిన్రా స్కూల్ కి వెళ్ళిండ్రా లేదా ఈ రోజు
వెళ్లినా
పిల్లలు వచ్చింరా స్కూల్కి
ఆ వెళ్ళిన వెళ్ళిన అచిన్రు
ఏం కూరవండిరు ఈ రోజు
ఏమి లేదు ఇంకా ఏ వండలే ఆ అంటే స్నాక్స్ అటి స్నాక్స్ ఆ
స్నాక్స్ చేసి టీ తాగిన్రా
ఆ తాగినా మీరు తాగిన్రా
తాగినం
ఆ ఏమి వంట చేసిండ్రి మరి ఏ పెళ్ళికే వెళ్ళిండ ఏమ వంట
మేం పెళ్ళికి వెళ్ళినం వంతా చెయలేదు ఇప్పుడు చెయ్యాలి
ఇక సాయంత్రం చెయాలే ఫాస్టింగ్ అక్కడ ఏం పెట్టిండ్ర మరి పెళ్లిలా నాన్ వెజ్ ఆ నాన్ వెజ్ ఆ
వెజ్ పెట్టిర్రు నాన్ వెజ్ పెట్టిన్రు
నాన్ వెజ్ ఇక వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ ఉ ఏమన్నా ఐస్ క్రీమ్స్ అవి ఇవి ఆ వెళ్ళిండు
మీ పెద్ద బాబు
ఉన్నాడు ఆ ఇంట్లా నే ఉన్నారు.
ఉహు
కానీ ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి కదా
ఎండలు బాగున్నాయి, ఇప్పుడు తొందరనే తను ఎండాకాలం వచ్చేసినట్టు అనిపిస్తాది.
అవును అవును తొందర కానీ ఎండ కాలం వచ్చిసినట్ ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయి మార్చి నెలలోనే
మార్చి నెలల్లో బాగున్నాయి ఇంకా ఏప్రిల్ మే లా ఇంకా ఘోరంగా ఉంటు
ఇంకా ఘోరంగ ఉంటాయి.
అవును ఎండకు బయటికి వెళ్ళలేకపోతాన్నం,
వెళ్ళలేము బయటికి
ని మార్కెట్ కి వెళ్దామన్నా మార్నింగ్
పొద్దున్నే ఎనిమిదింటికే ఎండ స్టార్ట్ అవుతుంది, అవును మళ్ళీ ఎండా పొద్దున్నే మార్నింగ్ ఎనిమిది ఇంటికే స్టార్ట్ అయితంది.
అవును ఇంకా ఏం పనులు చెప్పాలే
అయితన్నా ఇగా మళ్ళీ ఈవినింగ్ ఏమి వంట చేయాలి. యాలని చూస్తున్నా,
ఏం కూరకాయలు తీస్కోచిరు,
కూరగాయలు టమాటలుని, సొరకాయ ఉంది ఏం చెయాల చూస్తున్నా. బెండకా బెండకాయ చారు, బెండకాయ ఫ్రై
బెన్ మార్కెట్కిి మీరే వెళ్తారా,
తను
మార్కెట్కిి మీరే వెళ్తారా, నేనే వెళ్తా మా ఇంట్లోనయితే,
ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఏమి కనిపిస్తే అవి తీసుకొచ్చుకుంటాం,
ఆ
ఎప్పటి అపు
వాళ్ళకి తెలియదు తీసాకరావడం, హు అందుకే నేనే వెళ్ళి
ఎంత తీసు తీసుకొస్తారు మనం మనకేమో అవసరం ఉన్నంతనే మనం తీసుకుంటాం,
అవును
అలు కే కిలు అంటే త
ఎలాంటివి తీసుకోవాలి ఏంటి తక్కువ రేటే ఉన్నాయి.
ఆ పచ్చడి గిట్ల పెట్టుకోవాలి. లేదు లేదు పెట్టలే
మీము కూడా పెట్టాలే పెట్టాలి ఇప్పుడు ఉగాది పండగ వస్తుంది కదా,
అవును ఉగాది పండుగ వస్తంది. ఇంకా ఎన్నీ నాలుగైదు రోజులు ఉంది. కదా చేసిన ఉగాది పచ్చడి అండ్ ఇంకా భక్షాలు భక్షాలు అందరూ ఇగా ఇంళ్లలో అవే చేసుకుంటారు, కదా
అవును
ఊ
మేంగడ గాది పచ్చడి మాకు అంచనా లేదు చెయ్యము ఇగ గుడ్ ఆ గుడికి వెళ్తాము పూజ జేసుకుంటాము బచ్చాలు చేసుకుంటాము
ఆ
మేము కందగడ్డయ్య చేేస్తాము
కందగడ్డ భక్ష్యాలు చేస్తారా
అవును శనగ పప్పు కందగడ్డయి చేసుకుంటాము
నేను కందగడా చనగపప్పు యి చేస్తా
ఉమ్ పచ్చడి మంచిగా ఉంటది అనుకుంటా
ఆ అంచుగా ఉంటాది కదా అన్ని కలిపి ఉంటాయి కదా పులుపు కారము ఆ గది కొత్త కొత్త వేయాలన్నీ
చేస్తారా మీరు
ఆ చేస్తా ఇగ ఇంట్ల మందమే కదా కొంచెం ఏ ళ్ళను ఏళ్ళను ఎళ్ళాను ఇంట్లోనే ఇంట్లోనే మంచి ఆ రోజు చక్కగా పూడ్జుకొని పిల్లలతోనూ మంచిగా ఉమ్ ఉంటా వెళ్ళను ఉ అదే మంచిగ ఉంటది మన పండుగ రోజు మన ఇల్లు వదిలేసి కదా ఇంత ఊరికి వెళ్ళడం వల్ల నా కూడా జర్నీ అసలు ఎక్కువ ఇష్టం ఉండేది అదే
ఆలసిపోయినట్ట్టాయి
అలసిపోయినట్టు అది ఒక పడది కొందరు ఎంత చేసినాగానివుషారుగా ఉంటారు
అవును మన ఇంట్లో మనకైతేనేమో మంచిగా ఉంటది మన ఇంట్లో మనకి ఏ పని అయినా గా ని
ఏ పనైనా
నేను ఊరు ఎక్కువ వెళ్ళాను
అవును కానీ కొందరికి జర్నీ వాడుతుది వాళ్ళు ఎంత ప్రయాణాలు చేసి వచ్చిన అలసిపోలు అలిసిపోలు మంచి ఉంటారు నాక్ వడేది నాకు గింత తే గీడికి ఓయ్ వచ్చేవరకే ఏదన్న ఆటోల గీటోలా ఇంత నీరసం అయిపోతేది ఈ కథం
ఎప్పటికి ఎళ్తానే ఉంటారు ఊరికి
ఆ వెళ్తూనే ఉంటారు కొందరు అయితే ఇవాళకు అలవాటు మనం వెళ్ళని వాళ్ళం వెళ్తే అట్లనే నీరస
ఉమ్
ఇంక ముందే ఎండకాలం
అవును మీ ఇంట్లో కుక్క పిల్ళ ఉందా
ఆ లేదు అది వేరే వాళ్ళకి ఇచ్చేసినాము అం టే ఆ మేము మొన్న అట్ల మాఆడబిడ్డ కొడుకు పెళ్లి ఉండేవి ఇగ వాళ్ళ పెళ్లికేళ్లి అయితే ఇక బాగా రోజులు అయింది పెళ్లిికి ముందే నాలుగు రోజుల ముందే ఎ ళ్ళినం ఇగ వేరే వాళ్ళ ఇంట్ల ఎవరుంచుంటారు అన్ని రోజులు ఒక్క రోజు అంటే ఏదో ఉంచు ఉంటరు అన్నం పెడతారు పాలు పోతారు మనం ఇస్తే ఇక అందుకని బాగ కష్టమయింది ఆ బాగా కష్టమ అయితే ఇక వేరే టోళ్లకు ఇచ్చేసిసాం
మరి ఉంటన్ ద అక్కడ చూసిండ్రా
ఆ చూడలేము ఇక కానీ ఇక ఉంటుంది చెప్పే వాళ్ళు మంచిగానే ఉంటాందని చెప్పిండ్రు
మాకు ఉన్నది ఒకటి
ఆ మీకుంది అబ్బా దాంతోనీ కష్టము ఓ మనం తినకున్న మంచిదే కాని దానికి టైంకి చెయ్యాలే పెట్టాలి చూడాలి స్నానం పోయ్యాలి అద నీట్గా ఉండాలి ఒక మనిషి కావాలే
నా దగ్గరనే ఉంటది నా దగ్గరనే పడుకుంటది
అవునా
ఉమ్
కుక్కలు అలవాట అయితే అవి బాగా విశ్వాసం చూపెడతాయి
అవునవును ఒమ్మో మరి రిక్కి అయితే బాగా మేం లేకపోతే పరేేశాన్ అయితుది
ఇప్పుడు మా ఇంట్లో ఒక పిల్లొచ్చింది ఆ పోయిన సంవత్సరము అదిచాధే వచ్చింది మంచిగా మేము ఎంత ఇళ్ళగొట్టినా గాని అది ఇంట్లోనే ఉండుడు అది మంచిగా అలవాటు అయింది ఇక ఇంట్లోనే ఉన్నది ఇగా పిల్లల్ని పెట్టింది మూడు పిల్లలు పెట్టింది నాలుగు పిల్లలు పెడితే చనిపోయింది మూడున్నాయి ఇగా ఆ మంచి ఉంటాన్నాయి ఎంత చక్కగానో మేము వాటిని అసలు పెంచుకో దాన్ని వాటిని ఏం చేయలేదు అది చవ్వే ఒక పిల్ల ఒక పిల్లచ్చి అది
మరి మీరు బయటికి వెళ్తే ఉంటాయా వచ్చే వరకు
ఉంటాయి లోపలైనా ఉంటాయి ఏ మంచం కిందనో బెడ్డు కిందనో ఎట్లనో ఉంటా లేకపోతే బయట ఉన్నాగాని నేను మే వచ్చేదాక బయటనే ఉంటాయి డోర్ తీసిన తర్వాత లోపలికి వస్తాయి
అవునా తింటున్నయ్ అన్నము పాలు తాగు
ఆ తింటున్నాయి అన్నం వేస్తా వట్ట అన్నం ఇట్లా వేస్తాం చిన్నపి చిన్న పిల్లలకు
హుహు పాలుపోస్తున్నావా చిన్న పిల్లలు కదా
చిన్న పిల్లులు కదా లే పాలు అలవాటు చేయలే ఇగ అన్నమే అన్నమే మనం ఏది అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోతాయి మళ్ళ ఏనుంచి తెత్తాం కదా అందుకోసమని మంచిగా తింటున్నాయి అన్నం తింటున్నాయి మంచి
మంచక మంచిగా ఉన్నాయేమో
ఆ మంచిగున్నాయి ఆ కుక్క పోయింది మళ్ళీ పిల్లి స్టార్ట్ అయింది అది అదే వచ్చింది
ఇగా మీకు అది ఉందన్నట్టు ఏదో ఒకటి
ఆ ఏదో ఒకటి అదే అంటరు అందరూ ఇగ కుక్క అని అయి ఏంది ఇప్పుడు పిల్లి నాండి. మేమేం సాదుకోలేము అదే వచ్చింది. అదే ఇంట్లఉంటాంది కదా అని
అవునవును.
ఆ మంచిగా ఆ ఆ అన్నయ్య మంచిగా చూసుకుంటాడు. ఇవి జంతువులను గిట్లా అవి ఇగ ఇల్లు వదిలి అసలుకే పోవు. నిన్న ఏమైంది. హలో
హలో చెప్పండి.
ఆ నిన్న వాటిని మూడు పిల్లులు కదా అనేసి
ఉ
ఒకరు అడిగిండ్రు అయితే తీసుకుపో అని ఇచ్చేసినాం. రెండు ఇచ్చేస్తూ మళ్ళ
అవునా సాదుకుంటారేమో వాళ్ళు. వాళ్ళకు కూడా ఇస్టమ్ ఏమో కొందరికి ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క జంతువంటే ఇష్టం ఉంటది.
అవును. సరే మరి ఆ సరేనా.
సరే ఉంటా మరి.
ఆ సరే.